ఆ అక్క
ఆ అదే నేను స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తా ఇవి ఈస్ట్రోజన్ ఆర్మోన్స్ లెవెల్స్ తగ్గుతుంటాయి గదా మనకు ఫార్టీ వస్తు అంటే అవి కండరాలు ఏమై అంటే అక్కడక్కడ ఫ్రీజ్ అయిపోతుంటాయి గ ఫార్టీన్ నించి లేడీస్ కి అందుకని స్టిచ్చింగ్ ఒకసారి మాత్రం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ దాకా జేస్తాను
ఏవైనా యూట్యూబ్ లో గూడా దొరు దక్కుతాయి కదా ఆసనాలు చూసి చేస్తాను లేదంటే ఇక్కడైతే ఫ్రీ యోగా క్యాంప్స్ పెడుతున్నారు అక్క అసలు మే నేను యెళ్ళాను శ్రావణి యెళ్ళింది అత్తయ్య అత్తయ్య అయితే రెండు క్యాంపులకి యెళ్ళింది నేను ఇంకా క్లాసెస్ కెళ్ళాలని ఒక క్యాంప్ కెళ్ళాను చేస్తున్నాం అప్పుడప్పుడు చేస్తా ఈ మధ్య ఇంకా బా బాగా వెయిట్ తగ్గా గదా ఇంకా అవి చేయడం వల్ల నేను ప్చ్ ఎలాగో నాక్ పిల్లల్తో ఉరుగులు పరుగుల్ గులు ఆల్రెడీ నాకు ఎక్సయిజ్ అవుతుంది గదా బాడీ వాకింగ్ గానీ ఇన్స్ట్యూట్ కెళ్ళిన అందుకని మానేసాను నేన్ చెయ్యట్లా ప్చ్ కొంచెం వెయిట అయ్యి కొంచెం బలంగా ఉండి ఇంట్లో ఒక చోటు కూర్చొని వర్క్ చేసేటప్పుడు అప్పుడు చేద్దాంలే ఇంకా వెయిట్ తగ్గిపోతున్నా అని ట్రై చేయట్లా
సరిపోని ఎగ్జామ్స్ అయిపోత్
ఆ ఎగ్జామ్స్ అయ్ పోతే కొంచెం ఫ్రీ ఉంటా గదా అప్పుడు చేయొచ్చులే అని ప్చ్ మనమేం అంత వెయిట్ గూడ లేము ఎలా ఓ రోజు ఊరుకు పల్కులేగా సరిపోద్ది పిల్లలతో ఉమ్ కానీ డైట్ కూడా యోగా చేసినా ఏం చేసినా చేయకపోయినా, కానీ అసలు మన మొత్తం మన బాడీ అంతా ఉండేది మన కిచెన్ లోనే ఉంట క మన రోగాలయినా హెల్తీ ఏదైనా నోరు నోరు మనకం లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు హెల్తీగా ఉంటాం కానీ మనం ఉండలేము అలా మ్ ఆ యోగా మేడమైతే ఏం చెప్పిందంటే పొద్దున్నే అసలు ఆవిడంటా త్రీ థర్టీకి లే త్రీ థర్టీకి లేస్తదంట క త్రీ కో త్రీ థర్టీ కో లేసి పొద్దున్నే ఇల్లూడ్చు కొని తుడుచుకొని పూజ చేసుకొని భగవద్గీత చదివి ఫోర్ ఫార్టీ ఫైవ్ అలా ఫైవ్ కి స్టార్ట్ అయిద్ది అనమాట యోగా క్లాసులు ఆమె ఉచితంగా చెప్పిది శిబిరాలు పెట్టి
ఆహా
ప్రతి రోజు ఐదింటికల్లా ఎక్కడ పెడితే అక్కడ స్కూటీ వేసుకొని వచ్చేసిద్దామా
ఆ
అసలు అంత డెడికేటెడ్ మళ్ళీ ఆమె బ్యూటీషియను బ్యూటీ పార్లర్లు అనమాట భవానీపురంలో ఉం దేన్ అసలు ఎంత డెడికేటెడ్ గా ఉం ఉంటదో మనిషి, చాలా పూజలూ అన్నీ చేస్తది దేవుడిని బా నమ్మిద్ది అమ్మవారి పూజలు చేస్తది. అన్ని శ్లోకాలు, పాటలు యోక్ గా చెప్పేటప్పుడూమ్ మాములుగా శవాసనం ఉంట్ దా శవాసనం పడ్ పడుకోమంటదిగా అందరినీ అసల్ జోల పాటలు పాడిద్ద క్కా ఎంత బాపాడిద్దో అస్ అట్ల హాయిగా నిద్రపోవాలనిపిస్తది. ఇ అన్ అప్పుడు దాకా చేసిద్ చేసి చేేసి కొత్తగా చేసే వాళ్ళకేంటంటే ఫస్ట్ లో పెయిన్స్ వస్తాయ్. కదా అంద రూ ఇంకా ఆ ప్చ్ అది శవాసనం ఎప్పుడొస్తది ఎప్పుడొస్తది ఎప్పుడొస్తదని ఎదురు చూస్తా ఉంటామనమాట్ ట పడుకుందామని చక్కగా ఇంకాసేపు ఉంటే బాగుండే అన్ మ్మ్ ఇంకా అంటే లైట్స్ ఆఫ్ చేస్తరు అలా శవాసనం వేసినప్ ప్పుడు తర్వాత అయిపోగానే ఇంకా లైట్స్ ఆన్ చేస్తరూ ఎక్కువ్సేపేమ్ ఉంచరు ఒక టూ త్రీ మినిట్స్. సన్స్ టారు అందరూ అయిపోయింది అయిపోయింది లెగండని మేడం నవ్వుకుంటది ఇంకెంతసేపని హాయిగా పడుకుందామనే. అనని కాసేపు. మళ్ళీ రోజుకొక మంచి మాట చెప్ చెప్పిద్దన్నమాట మొత్తమూ అయిపోయిన్ తర్వాత్ ఓ గంట గంటన్నర చెప్పిద్దీ. తర్వాత లాస్ట్ లో ఒక పది నిమిష్ అంశంమని చెప్పిద్దనమాట ఒక మంచీ అంటే ఫ్రెండ్షిప్ గురించి గానీ ఏదన్న మంచి సూత్రాలు మంచి మాట్ లో అని అంటే మితంగా తిందాం మంచిగదా జీవిద్దాము ఆ మాంసాహారం వద్దు అలాగ ఏయన్న మంచి ఆహార నియమాలు చెప్పిద్ది ఆహార నియమాలు కూడా పొద్దున్నే రోజు రెం ఆ వేడ్నీళ్లు గోరువెచ్చట్నీళ్లు టూగ్లాసెస్ తాగి యోగాకి రమ్మంటారు ఫైవ్ ఓ క్లాక్ వచ్చేటప్పటికి తాగే‌సి వస్ తే మంచిగా బాడి బా గా ఫ్లెక్స్ సిబుల్ గా ఉంటదనమాట చెయ్యడానికి ఆ చేస్తే త స్నానం చేసే రమ్మంటారు కొంతమంది ఏంటే స్నానం చేయకుండొస్తారు అంటే ఐదింటికంటే లేస్ తె బగ్రా బగ్రా వచ్చేస్తారు పరిగేత్
కానీ మంపుగా ఉంటది యోగా చేసే వాళ్ళు స్నానం చేసి చేస్తే చాలా ఉ
స్నానం చేసి చేస్తే బాగుంటది మంచిగ పూజ అక్కడ దేవుడి పటం కూడ పెడతారు ఒకటి మంచిగ
అదే
దండం పెట్టుకొని చక్కగా దేవుడికి మంచిగా అన్ని గురు గురుబ్రహ్మ గురు విష్ణువు అన్ని మా పాడిస్తారు
మ్మ్ ఈ నల్గొండ లో ఏం లెవు రా ఆ యోగ సంబంధించి నవి నేర్పిచ్చేటోళ్ళు ఏవ్ ఎవరు లేరు నేను మాత్రం మార్నింగ్ సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ కి చిట్టి స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఎయిట్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ అవర్ అనుకోరాదు ఆ టైమ్ లో మాత్రం టీ వి లో చూస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తా ఇం క అంటె స్ట్రెచింగ్ అంటె బాడినే బాగ స్ట్రెచ్ చేయడం అట్ల స్ట్రెచ్ చేయడం వల్ల కొంచెం మన పెయిన్స్ తగ్గుతాయ్ ఉష్
మ్మ్ అవును మ్మ్
ఇంతక్ ఫుడ్డు గా చెప్పాలక్క మా అసలు వైట్ ఉప్మా వైట్ వి ఏవి మంచివి కాదంట
అవును, వైట్ వేవి మంచిది కాదు.
గాని బొంబాయి రవ్వ ఉప్మా గుడ ఈవెన్ జ్ బొంబాయి రవ్ నాక్ కార్బోహై డెస్ ఎక్కువ ఉంటయంట వైట్ ఉండె వాటి ట్లేదైనా కార్బోహైడ్రేట్స్ అనేయి అస్సలు తినగూడదు, ఎక్కువ ఫైబర్ ఉండేయి. పీచు గ గోడ్ చిక్కుడుగాయ గోడ్ చిక్కుడుగాయ. కదగా దంత ఆడోళ్ళకె ఒ పెద్ద గొప్ ఒ వరమంట అసలు.
ఆ
అంత మంచిదంటరు, వీక్ లో కనీసం ట్వైస్, తైస్ అయినా గోడ్ చిక్కుడ్గాయ్ తినాలం టాడ లేడీస్
ఆ నేను గోరు చిక్కుడుకాయి, బెండకాయి అన్నమె అన్నానికి రెండ్ డింతలు కూరుంటది బెండకాయ గాని గోర్ చిక్కుడు గాని, నా ప్లేట్ లో కప్పు రైస్ ఉంటే రెండు ప్పులు కర్రీ ఉంటది, ఆ తర్వాత ఖచ్చితంగ ఒక బాయిల్డ్ ఎగ్ అం ఎల్లో లేని బాయిల్డ్ ఎగ్ ఇంకొకటి ఉంటది, ఒక్కటే ఎల్లో తింటా. ఆ ఖచ్చితంగ్ గ ఒక స్పూన్ ఘి. అక్కడ అన్ని కవర్ అయిపోయినయి జూడు కీరా, క్యారెట్ ఫైబరు. కూరలు రెండు ఫైబరు ఎగ్ ప్రోటీన్ వచ్చేసింది, రైస్ కార్బ్స్ వచ్చేసినయి, అంటే కంప్లీట్ మీల్ డిషేస్
అవును అలా తీసుకోవాలి కరెక్ట్ గా, ఏ అం మేమేమో చెయాలంటే ఏం చెయలేం, ఈ పిల్లల ముందు ఇప్పుట్ల చేయలేం కొంచెం వీళ్లు అంతా సెట్ అయి తె వీళ్ళ బక్స్ లక్ వాళ్ళకు కావాసిన వాళ్ళు పెట్ ట్టేసి మేము తినచ్చు చక్కగ ఓ
అవును మొన్న మీ విజయవా మొన్న విజయవాడక్ వచ్చిందానికి ఈ రోజుకి నేన్ రెండు కేజీలు తగ్గా
ఉమ్
అట్ల తీసుక్ కోవడం వల్ల సమతుల్యమైన ఆహారం తీస్ కోవడం వల్ల రెండు కేజీలు తగ్గ
మ్మ్ కానీ వెయిట్ కూడా మ్యాటర్ కాదంటక్క అంటే మన బాడీకి తగ్గ హైట్ కి తగ్గ వెయి ఇట్ ఉంటే చాలు మనము కొంతమంది నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు వెయిట్ అంత ఎక్కువేం లేవు
ద ఎక్కువన్నా నేను నా హైట్ ఎంత ఫైవ్ వన్ నేను ఉన్న వెయిట్ ఎంత ఫిఫ్టీ ఎయిట్
పర్లేదక్క నీ ఏజ్ కి ఉండొచ్చు కదా
అమ్మో ఫిఫ్టీ ఎయిట్ అంటే ఆ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వస్తే కరెక్ట్ ప్రెంజెంట్ అయితే ఫిఫ్టీ
మ్ నేను ఫిఫ్టీకి ఎప్పుడుొస్తానా అని ఫిఫ్టీ అసలు నేను ప్రేగ్నన్సీ డెలివరీ టైంలో కూడా ఫిఫ్టీ త్రి కి వచ్చా అంతే
మ్
మళ్ళీ ఇప్పుడు ఫార్టీ కరెక్ట్ ఫార్టీ ఫార్టీ వన్ ఉంట అంతే ఇప్పుడు లేను వెేయిట్ తగ్గిపోయ బాగ్ గా
మూత్ చాలా బక్కగాయ్యవసలు
బవిక్ పుట్టాక బాగా తగ్గాను అసలు
అదేలే కొన్ని టెన్షన్స్ ఉండేయి పనులు ఉండే ఆలోచనలు ఎక్కువైపోయి చదువుకుంటుంటే
కి రాదు నాకనే కాదు జనరల్ గా ఇప్పుడు మన పిల్లలైనా ఒక వయసు వచ్చి కొంచెము హైయర్ స్టడీస్కి వెళ్తారు చూడండి వాళ్ళకి వాళ్ళకి తెలిసిది కదాం ఇక్కర డిగ్రీకి వచ్చి ఇంక జాబ్ కొట్టాలి కొంచం ఇంట్లో పరిస్థితులు అన్నితల్లిదండ్రులు బాధ్యతలన్ని గుర్తు చేసుకొని చదివే పిల్లలు ఉంటరు చూడండి ఖచ్చితంగా అలాంటి పిల్లలకి అంత ఈజీగోళ్లుు రాదు ఎక్కువ మంది నే చాలా మందిని చూసాఅలాగా మళ్ళీ అంత జాబ్ లో అ కా సెటిలైపోయి ఇగ అంత వోచ్చిన తర్వాత ఇంకా ఫ్రీ అవుతారు కదా ఇప్పుడు భారీగావోచ్చేస్తది తన్నా త్ చేస్తది అప్పుడు కూర్చొని చేస్తారు కదా ఆ ఏసి లొ కూర్చ కొంచెం చేస్తారు క వర్కు ఇంకా ఫుడ్ కూడా ఇప్పుడు ఏంటంటే తిని తినక అలా ఉంటారు అంత ఇష్ట పుట్టదు వాళ్ళకి మెయిన్ ఫోకస్ అంతా గోల్ మీద చదువు మీద వాటి మీదే ఉంటాది కదా అంత ఇష్టంగా ఇష్ ఇష్టమైనది కొనుక్కొని తిందాం చేసుకునితిందాం అని ఆలోచన ఉండదు ముందు అనుకున్నది చేయాలి సాధిచ్చాలి ఏ ఉంటది తపనా అప్పుడు ఏంటి చేతిలో డబ్బులు ఉం స్వేచ్ఛ ఉంటది అనే వాళ్ళు ఉడరు అడిగే వాళ్ళు ఉండరు మంచి ఐదు మనం సంపాదించ్ మనం తింటున్నాం అనే ఆలోచనలో శుభ్రంగా ఏదనా కోోరిని తింటారు కోోరిని తినం
పెరుగు అదే కదా మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉం ఉంటాడో అప్పుడు
ఆ పక్క హు
అదిే
అ చేప్పాం
చల ఏ ఉందిరా బోటి బాగా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత బోటీని కుక్కర్ లో వేసి ఉడికించుకోవాలి ఒక నాలుగ ఐదు విజిల్ జిల్ వస్తుంది బోటి నాలుగైదు విజిల్ వచ్చిన తర్వాత ఆ నీళ్లు ఆ ఎక్స్ట్రా ఫ్యాట్ ఏమన్నా ఉంటే మొత్తం వాటర్ లో వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ బోటీని ఇంకోొ ఒకసారి వాటర్ లో మళ్ళ అట్ ఎట్లా లైట్ గ ఒకసారి కడిగిేసి కని ఇంకేముంది గోంగుర కూడా ఉడక తావు కదా గోంగుర రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అదే ఎల్లిపాయలే వేసి పేస్ట్ చేసి పెట్టుకో ఇంకా తర్వాత ఏముంది బోటింగ్ గ అల్లం వెల్లులి కొంచెం ఆయిల్ వేసి ఇది ఉలిపాయ ఇది అల్ం వెల్లులీ పేస్ట్ వేసేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసి పసుపు వేసి ఇంకా తర్వాత ఉడకబట్టిన బోట్ మళ్ళీ వేయాలి వేసి కొంచెం కారం వేసి ఇంకా కొంచెం ఒక రెండు మూడు ఒక టీ గ్లాస్ వేసి ఆల్రెడీ ఇ ఉకింది కదా ఇంకొక టీ గ్లాస్ వేసేసి వాటర్ కొంచెం కారం ఈ ఉడికిబెట్టిన గోంగూర పేస్ట్ ధన్యాలు గరం మసాలా పొడి వేసు ఉంటె కర్రీ దగ్గర్కి గ్రేవీ లాగా ఐద్ది మంచిగా అంతే నేనైతే ఎప్పుడు అట్నే చేస్ ఇంక కొద్దిమంది ఏమో బోటీని ఫ్రై చేసుకుంటారు బాగా డీప్ ప
ఆ అవును ఒకసారి ఊరు దగ్గర పోలేరమ్మా తిర్నాలప్ అప్పుడు మా డాడీ వాళ్ళు మాకపోతుని గోస్తార్లే అప్పుడు అలాగే అంటే పని వాళ్ళు వచ్చే వంటల్ చేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళతో చేయిచ్చారు బోటి అలాగ ఫ్రై ఎక్కువ ఫ్రై చేయ పిస్తారు అలాగా
అవును ఎక్కువ ఫ్రై చేస్తారు
ఉ
ఆ ఇంగనేను మటన్ మటన్ గోంగూర
ఉమ్ కానీ రెడ్ మీట్ కూడా అంత మంచిది కాదంట అక్క హెల్త్కి రెడ్ ఊమ్
బాగా ఇష్టంగా తింటాడు నాకు పొద్దున నేను పొద్దున బ్రష్ ఉబ్ర థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు ఆగి ఒక బ్లాక్ కాఫీ తాగు త నోషుగరు నో మిల్క్ ఓన్లీ బ్లాక్ కాఫీ ఉ ఆ లివరు ఆ ఆ మంచి ఇదే నాకూ కొంచెం ఫ్యాటల లివర్ ఉంది షుగర్ ఉండడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తది కదా అందుకోసం బ్లాక్ కాఫీ తాగుతా బ్లాక్ కాఫీ తాగిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ కి ఇది మళ్ళీ ఇ చేదు జిలకర అంట్ చేర్ జీలకర్ర మె తులూ వాము పొడి చేసి పెట్టుకొని ఉంటా అదొక స్పూన్ ఏస్కోని వాటర్ తాగుతా ఇంకా అలా తాగిన తర్వాత ఓ క్క హాఫ్ ఎన్ అవర్ షుగర్ టాబ్లెట్ ఏసుకొని వన్ బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లో ఇంకా ఇంకో టూ బాయిల్డ్ ఎగ్స్ వితౌట్ ఎల్లో తర్వాత ఉడక భేట్న శనగలు కి ఆ ఆ ఆ సరేరా